యా టెల్ మీ
హలో
ఆ హలో
హలో
హలో హలో
హలో
వినిపిస్తుందా
హలో వినిపిస్తుందా ఆ వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది చెప్పు
మీకేం ట్రైనింగ్ జరుగుతాందండి
ఆ ప్రెజెంట్ అయితే జావా ఫుల్ స్టాగ్ తీసుకున్నాము
అవునా
ఆ అందులో స్టార్టింగు జావా బేసిక్స్ అయిపోయాయి అన్మాట అంటే అ కలెక్షన్స్ ఎన్ కాప్సిలేషను ఇవి ఊప్స్ కాన్సెప్ట్స్ కలెక్షన్స్ జనరిక్స్
సో ఇవి ఒక టూ మోడ్యూల్స్ కంప్లీట్ అయ్యాయి థర్డ్ మోడ్యూల్లో చెప్పారు జావా అయిపోయిన తర్వాత కనెక్షన్ అనమాట మై ఎస్ క్యూ ఎల్ సొ ఈ రోజైతే మేము మైఎస్కేఎల్ గురించి చదువుకున్నాంమండి పొద్దున్నుంచి గూడా మైఎస్క్యియల్లో మేము నేర్చుకున్నది ప్రాక్టీస్ చేసింది ఏంటంటే ఆ డిఎంఎల్ కమాండ్స్ అంటే డేటా మ్యానిపులేషన్వి
ఔనండి ఓప్స్ కాన్సెప్ట్ సు అంటే క్లాస్ ఆబ్జెక్ట్ ఇన్హెరిటెన్స్ ఎంకాప్సులేషన్ అవి కదా
ఆ అవన్నీ కంప్లీటైపోయాయి మాకు
ఓ ఓకే
ఆ అవన్నీ కంప్లీట్ చేసారు ఆ నెక్స్ట్ ఇంకా ఇప్పుడు జావా ఫుల్ స్టాక్ అంటే ఇప్పుడు మనకి ఫ్రంట్ ఎండ్ ఉన్నప్పుడు ఇంకా బ్యాకెండ్ కూడా కావాలి కదా కాబట్టి జేడీబిసి కనెక్షను జేడీబిసి కనెక్షను మన కం ప్లీట్గా రావాలి అంటే అంతకంటే ముందు ఎస్క్యూఎల్ బేసిక్స్ రావాలి సో మేం ఎస్కేఎల్ బేసిక్స్ లో ఈ రోజు మేము చదివినవి మీకు చెప్తున్నాను ఏంటివి మైఎస్క్యూఎల్లో డిఎంఎల్ కమాండ్స్ డిడిఎల్ కమాండ్స్
ఉ
డిసిఎల్ కమాండ్స్ ఆ ఇంకా కొత్తగా అయితే కొన్ని నేర్చుకున్నామం డి అగ్రిగేట్ ఫంక్షన్సు తెల్సు కదా మీకు సమ్ కౌంటూ మా క్సిమము మినిమమ్ యవరేజు
సమ్ అనేది ఎలా చేస్తాం దాని క్వోయటీ ఎలా రాస్తాం
సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఆ సమ్ ఆఫ్ అంటే దేన్నైతే కావాలో అంటే సమ్ ఆఫ్ సాలరీనా మార్క్సా అట్లా ఏదో ఒక కాలమ్ సెలెక్ట్ చేస్కూంటాము ఆ కాలమ్ సెలెక్ట్ చేస్ కోని టేబుల్ నేమిచ్చాక సెమీకోలన్ పెడ్తాము ఇంకా క్వైరీ ఎగ్జిక్యూట్ చేస్తాము
సరే అండి ఆడ్ దీంట్లోనే రెట్రో వాలు యడ్ ఆలు యడ్ లిస్ట్ దానికెలా రాస్తారు
ఇప్పుడు ఫస్టూ టేబుల్ క్రియేట్ చేయడానికి డిఎంఎల్ కమాండ్స్ కదా క్రియేట్ యూస్ చేస్తాం క్రియేట్ చేసినంక టేబుల్ ని క్రియేట్ టేబుల్ టేబుల్ నేమ్ అనేది సింటాక్స్ సో అట్లా క్రియేట్ చేస్తాం నెక్స్ట్ వాల్యూస్ ఇన్సర్ట్ చేస్తాం ఇన్సర్ట్ వాల్యూస్ ఇంటూ టేబుల్ నేమ్ ఇచ్చేసి మనం ఏవైతే కాలమ్స్ ఇచ్చుంటామో వాటికి టేబుల్ నేమ్స్ ఆ అదే కాలమ్స్ అజైన్ని చేస్తాం అనమాట డేటాని ఇన్సెర్ట్ చేస్తాం ఆ రోస్లో ఆ అదైపోయినంకా నెక్స్ట్ మీరు ఆడిగినట్లు దాన్ని ఆల్టర్ అంటే యడ్ చేయాలంటే కొత్తగా కాలం కానీ రోగాన్ని దాంట్లో యాడ్ చేయాలం టే యడ్ అనేది వాడతాము కీవర్డ్
ఉ
ఆ నెక్స్ట్ అ పర్సంటేజెస్ అంటే లైక్ అనే కీవర్డ్ ఎందుకు వాడతాము ఆర్ కానీ అట్లేదైనా లెటర్స్ మనకి ఆ వర్డ్ లో ఉన్నాయా లేదా అని తెల్సుకోడానికి ఆర్ పర్సంటేజ్ యూస్ చేసామనుకో ఆర్తో స్టార్ట్ అయ్యే పదాలన్నీ మనకు రిట్రైవ్ అయతది పర్సంటేజ్ ముందర ఆ పర్సంటేజ్ ముందర పెట్టామనుకో ఎండ్ అయితది దాంతో
ఔనా ఉ
ఆ ప రెండు మొత్తం ముందరా వెనకాల పర్సంటేజ్ పెట్టి మధ్యలో ఆర్ బెట్టామనుకో ఆర్ అనేది అస్సలు ఆ వర్డ్లో అంటే ఆ సెంటెన్స్ లో కానీ ఆ వర్డ్స్ లో ఎ ఏక్కడున్నా కానీ మొత్తం అన్ని వర్డ్స్ వచ్చేస్తాయి
సరే అండి డిడిఎల్ కమాండ్స్ డిఎంఎల్ కమాండ్స్ తెలుసా
ఆ ఇప్పటి దాకా నేను చెప్పింది అదే కదండి డిఎంఎల్ అంటే క్రియేటు ఇన్సర్ట్
ఇన్సర్టు అప్డేట్ డిలీటు ఓకే డిడిఎల్ అంటే క్రియేటు అలర్ట్
డేటా మ్యానికులేషను దానికి ఆ అంతే అండి ఉమ్
టా డెఫినేషన్ లాంగ్వేజ్ డేటా మ్యాన్పులేషన్ లాంగ్వేజ్
ఆ ఇంకా మెయిన్లీ మేమేమంటే డిబిఎంఎస్ కి ఆర్డీబిఎంఎస్ కి డిఫరెన్సెస్ కూడా నేర్చుకున్ కున్నాం ఈరోజు
ఉ
డిబీఎంఎస్ అంటే డేటా పాన్ మ్యానేజ్మెంట్ సిస్టమ్ ఆ విచ్ స్టో
ఆర్డిబిఎంఎస్ అంటే రిలేషనల్ డేటాబేస్ మ్యానేజ్మెంట్ సిస్టమ్
ఆ అదిల్ డిబిఎంఎస్ లెస్సు సెక్యూరు ఆ ఫైల్ స్స్ సిస్టంలాగా స్టోర్ చేసుకుంటాము దాన్ని డేట్ కానీ ఒక టేబుల్ నుంచి మాత్రమే రిట్రైవ్ చేయగలుగుతాము
ఆ
ఆర్డిబిఎంఎస్ అనుకోండి రిలేషన్ బిట్వీన్ టూ టేబుల్స్ అన్నాటా అంటే అ కన్స్టెంట్స్ యూజ్ చేస్తాం దీంట్లో ప్రైమరీ కీగా గానీ ఆ ఆఫ్ ఫారెన్ కి అంటే రెఫర్ జేయడానికి ఇప్పుడు ఫారెన్కి ఎందుక్ ప వాడతాము ఒక టేబుల్ నుంచి ఇంకొక టేబుల్లో ఉన్నా కండిషన్ చెక్ జేయాలి అంటే ఆ యూజ్ అవుతది కదా ఫారెన్కి రెఫరెన్సెస్ గా వాడతాం కదా సో అందుకనేస్
ప్రైమరీకీ కి ఫారెన్కీ కి డిఫరెన్స్ ఏంటి
ప్రైమరీకి అంటే టేబుల్లో ఒకటి ఉంటది అది మెయిన్ అ అ ఆ
యూనిక్ వాల్యూ ప్రైమరీక్
ఆ యూనిక్ వాల్యూ ఆ ప్రైమరీకి వాడితేనే మనము ఫారెన్కి యూస్ చేసామనుకో అప్పుడు ఒక టేబుల్ నుంచి ఇంకొక టేబుల్ కి మనం రిలేషన్ని మ్యాచ్ చెయ్యచ్చు లేదు అంటే కొంచెం కష్టం అన్మటా అంటే సింగిల్ డేటాబేస్ నార్మల్ లెస్ సెక్యూరిటీ ఎక్కువ ప్రొవైడ్ చేయలేము డిబీఎంఎస్ లో
ఓకే
ఆర్టీబిఎంఎస్సైతే సెక్యూరిటీన్ కూడా మోర్ సెక్యూర్ ఇట్స్ మా ఇట్విల్ ప్రొవైడ్ మోర్ సెక్యూర్
హు
ఉమ్ ఇంకా డెలీట్ ట్రంకేటు
హు
డెలీట్ అంటే రోస్ని వన్ బై వన్ డెలీట్ చేయగలుగుతం టేబుల్లో ఆ ట్రంకేట్ అంటే అల్ల్రోస్ అంటే మ్మ్ ట్రంకేట్ అనే కీవర్డ్ యూజ్ చేస్తున్నాం మొత్ మొత్తం అన్ని రోస్ ఒకేసారి డెలీట్ చేస్తాము
హు
ఆ కానీ డెలీట్ అనేది కొంచెం స్లో ప్రాసెస్ అండి ఎక్కువ టేబుల్స్ ఉన్నప్పుడు డెలీట్ చేస్కోవాలంటే ఒకొక్ క్కోరోని డిలీట్ చేయాలంటే కష్టం కదా మనకి
అవునవును
థౌజండ్స్ ఆఫ్ లైన్స్ ఉన్న రోస్ ఉన్నప్పుడు నువు వన్ బై వన్ చేయాలంటే చానా కష్టమైపోతుంది అదే ట్రంకెట్ అనేది యూస్ చేసాం అనుకో ఫాస్ట్ అవుతది ఊ ఆ ఇంకొకటి ఏమంటే వేర్ కండిషన్ కండిషన్ చెక్ చేసినప్పుడు డెలీట్ అనేది యూజ్ చేస్కోవచ్చు
హు
ట్రంకేట్ అన్నవనుకో ఆ వేర్ కండిషన్ అట్లా చెక్ చేయ్యదనమాట మొత్తం మొత్తం డిలీట్ అయిపోద్ది
హు
ఇంకా డెలీట్ లోకి ట్రంకెట్ కి ఒక బెస్ట్ ఫీచర్ ఏమంటే రోల్ బ్యాక్ చేస్ కోవచ్చు డెలీట్ చేస్తే రోల్ బ్యాక్ చేసామంటే ముందు చేసిన అవి కూడా మళ్ళీ రోల్ బ్యాక్ అంటే తిరిగి రావడం అంటే ఆ డేటాను మళ్ళి తిరిగి తెచ్చుకోచ్చు ట్రాంకెట్ అంటె కంప్లీట్ గ డెలీట్ అయిపోతు తుంది
ఉ
ఉ ఇంకా ఇవి నేర్చుకున్నాము పార్టీషన్ పార్టిషన్స్ కూడా చూసాము అండీ పార్టీషన్సు డెన్సు రేంజి ఇవి అవి ఒక్కడే మళ్ళీ నేను రివైస్ చెస్కుంటే నాక్ గుర్తొస్తాయి
ఓకే
ఇంకా నార్మలైజేషన్ గుడా అండి నార్మలైజేషన్ గుడా బేసిక్ తెల్సు
ఉ
ఆర్గనైజెస్ డేటా దాంట్లో వన్ ఎన్ ఎఫు టూ ఎన్ ఎఫు త్రీ ఎన్ ఎఫు ఇలా ఉన్నాయి గదా సో అది ఇంకా మీకేం జరుగుతున్నది మీరేం నేర్చుకున్నారు ఏం చదువుతున్నారు
మాకి సేమ్ మీక్ మీకు పే జరిగినాయే అండీ
హూమ్ ఇదంతా నేను చెప్పింది ఇప్పుడూ హా ఇవంతా నేన్ చెప్పిన్వన్నీ మార్నింగ్ సెషన్ లో నేర్చుకున్నాం మేము
ఉమ్ ఆఫ్టర్నూన్ సెషన్ లో ఆ ఇ బైనరీ సర్చ్ గురించీ లీడ్ కోట్ లో ప్రాబ్లం అచ్చారూ
ఓ మీరు అది సాల్వ్ చేసారా మీ క్లాస్ లో మాకు జే డీ బి సి కనెక్షన్ కొంచెం చెప్పాడు సారూ
ఓకే
అంటే ఎల్ ఆ మొత్తం జే డీ బీ సీ లో కాంపోనెంట్స్ ఏముంటాయి ఆ స్టెప్స్ ఎలా రిలేటు అవుతాయి ఎలా ఉంటది అని
ఉహు
ఆ ఇంకా జే సన్ అంటే ఏంటీ
ఉ
జె సన్ అంటే లైట్ వెయిట్ టు ఉంటదీ యూస్ చేస్తాము కదా మనము అప్లికేషన్స్ లో ఆ ట్రా ఇట్ ఈస్ యూస్డ్ టు గు ట్రావెల్ బిట్వీన్ డేటా బేస్ అండ్ సర్వరూ ఇది ఫాస్టర్ అప్లికేషన్ అన్మాట
ఉహు
ఆ ఫాస్టర్ అప్లికేషన్లో యూస్ చేసేది మనము ఎస్ క్యూ ఎల్ నీ యూస్ చేస్తాము అ ఆ ఏమంటారు మాంగో డి బి గుడా యూస్ చేస్కోవొచ్చు ఫాస్ట్ కానీ సెక్యూరిటీ పర్పసెస్ కోసం ఎస్ క్యూ ఎల్ యూజ్ చేస్తాం హలో
అ చెప్పండి
ఆడియో వినిపిస్తుందా
ఆ వినిపిసొంది
ఆ మీరు బైనరి రేసర్చూ ఎందులో సాల్వ్ చేసారు
లీడ్ కోడు
ఆ ఎట్లా బిల్డింగ్ ఫంక్షన్స్ యూస్ చేసారా మాన్యువల్గా నార్మల్ క్కా చేసారా
నార్మల్ గానే
అవునా ఆ ఇంకా మీరు ఆ చెప్పండి వింటాను నాకు తెల్సింది ఆ పర్లేేదు చెప్పండి వింటాను
తెల్సినేది చెప్పండి
ఆ బైనరీ సెర్చ్ అంటే ఒక టార్గెట్ ఇచ్చారనుకోండి మనకి ఒక ఆరేలో ఆ ఫస్ట్ ఇండెక్స్ ఉ దీంట్లో త్రీ యూస్ చేస్తాం లెఫ్ టు రైటు మిడ్ అన్నమాట
ఉ
ఆ యూస్ చేసినప్పుడు ఫస్టు టార్గెట్ ఏంటి అని చెక్ చేస్తాం ఇండెక్స్ జీరో నుంచి స్టార్ట్ అవు ఇంకా దా అర్రీలో ఆ ఫర్ లూప్ లో అర్రేలు ఎంత చెక్ చేస్తాము ఒక ఇండెక్స్ ని దిసుకొని దానికి ఆ అంటే లెఫ్ట్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు మిడ్ చెక్ చేసాం అనుకోండి లెఫ్ట్ సైడ్ హాఫ్ రైట్ సైడ్ హాఫ్ డివైడ్ చేసెసి తక ఎన్ బై టూ అనేది యూస్ చేసి అంటే అభూడు లెఫ్ట్ ఉ
నాది మొన్న ఇంత ముందు నేను ప్రాజెక్ట్ చేసిన్నా డాక్టర్ బుకింగ్ పో ప్రోల్లో అనేసి అది ఎక్కడా చేసినాను నాకి అర్థం కాలేదు దాని కోడ్ అంతా కనిపియ్యట్లేదు నాకి ఎక్కడ సే సేవ్ చేసిన నాకు అర్థం కావట్లేదు ఫస్ట్
దేంట్లో జేసారు మీరు
బేస్ వన్ కోడ్ లోనే ఎగ్జిక్యూట్ చేసే అవుట్పుట్ కూడా తెచ్చింది కానీ అది ఏ ఫైల్స్ లో ఆ స్టోర్ చేశ్నానో సేవ్ చేశ్నానో అర్థం కావట్లా
అంటే ఒక్సరీ మీరు డెస్క్ టాప్ పైన చూడండి అంటే సిస్టమ్ంలో ఉన్నాయో లేదో
డెస్ టాప్ పైన జస్ట్ పీడిఎఫ్ ఉందండి కోడ్ లేదు ఐ వాంట్ కోడ్
పిడిఎఫ్ ఉంది కోడ్ లేదు కోడ్ విజువల్ స్టూడియోలో సేవ్ చేస్ న్నప్పుడు దాని ఖచ్చితంగా మీరు ఒక ఫోల్డర్ క్రియేట్ చేసింటారు కదా ఆ ఫోల్డ్ ఆ ఫోల్డరు వన్ డ్రైవ్ లో చూడండి వన్ ల్ వన్ డ్రైవ్ లో సేవ్ జేస్నారనుకోండి ఖచ్చితంగా ఉంటదది
ఉంటుందండి బట్ ఇట్స్ నాట్ డపియర్
ఆ ఇప్పుడు మన బైనరీ సెర్చ్ కంటే కూడా ఇంపార్టెంట్ కోడ్ అన్నమాట
ఎస్
కాబట్టి ఒకసారి దాన్ని చూసి మీరు మళ్ళీ నాకు రిటర్న్ చేయ రిటర్న్ కాల్ చేయండి అప్పుడు నేను నీ నీకు చెప్తాను బైనరీ సెర్చ్ ఎక్స్ప్లైన్ చేస్తాను
ఓకే అండి
ఓకే సరే అండి అయితే ఉ ఉ
ఇది ఎక్కడా డెస్ టాప్ లో లేదు
వన్ డ్రైవ్ కెళ్ళండి వాన్డ్రైవ్ కెళ్ళి దాంట్లో చూడండి అన్నింట్లల్లో ఫ్
చూస్తాన చూస్తాన్నా వెయిట్ చేయండి దీంట్లో కూడా లేదండి జస్ట్ ముందు మాకి ఒక ట్రైనింగ్ జరిగిన్నదండి జావా గురించి దానిపైన ఉండే కోడ్స్ అన్ని ఉన్నాయి గాని నేను ఇంటర్న్షిప్ చేష్నప్పుడు ఉండే కోడ్స్ లేవండి
మి మీరు గ్రూప్తో సహా చేసినుంటే మీ ప్రాజెక్టు లో అంటే ప్రాజెక్ ట్లో ఉంటరు గదా గ్రూపు దాంట్లో టీమ్ మేట్స్ నడగండి
లేదు లేదు ఇండివిజువల్ ఇండివిజిబుల్గా జేసినామ్
ఉమ్ ఇండివిజువల్ గానే చేసారు
లే
ఆ చూద్దామండి ఇంక గిట్ హబ్బ్లో పోస్ట్ చేయలేదా మీరు
దాని పోస్ట్ చేసేకే అడుగుతున్నానండి నేను మర్చిపోయా అప్పుడు చేసేది బట్ యువారల్లు కోడ్ ఐ హావ్
ఉమ్ ఉమ్ చూడండి ఒకసారి లేకపోతే మళ్ళీ మనం ట్రై చేసి మళ్ళీ ఫస్ట్ నుంచి ఇంకా చేస్
ఉమ్ సరే అండి ఉంటా